ఆ హలో హలో
హలో
నా వినిపిస్తుంది కనెక్ట్ అయ్యందా కానీ ఓకే ఓకే ఏమి చేస్తున్నారు
హలో
ఏం మూవీ.
మూవీ
మాఅన్నయ్య అనీ ఆ రాజశేఖర్ మూవీ.
అవునా మా అన్నయ్యనా ఓకే ఓకే అన్నయ్య అలా అనేసి రెండు మూడు సినిమాలు ఉన్నాయి కదా చిరంజీవిది ఒకటీ మా అన్నా ఏదో ఉంటది ఆయనది కూడా ఉమ్ రెండు రకాలు
న్న మీద ఎన్నున్నయో అవునవును రాజశేఖర్ది డబుల్ యాక్షన్ గదా. అవున్ అవున్ డబుల్ యాక్షను మీనా ఉంటదీ బ్రహ్మయ్య ఉంటడు ఉంటడు ఆయనే అవునవును బాగుంటయి ఎథికల్ మూవీ.
ఉ హు అవునవును మొన్న నేనే యూట్యూబ్ లో చూశాను మూవీ, అనుకోకుండా ఈ రోజు టీవీలో వస్తాంది.
కే బాగుంటది మూవీ చాలా మంచిగ తీశిన్డు అసల్ మోరల్ ఎథిక్స్.
అవునవును ఉమ్మడీ ఊళ్లో కోడళ్ళు అత్ ఎలా మెసులుకోవాలో ఇంటి పెద్దగా ఏమేం చెయ్యాలో చాలా బ్రహ్మాండంగా తీ
ఉ అవును ఈ జనరేషన్ కైతే చాలా తెలుసుకుడే మోరల్ మోరల్ థింగ్స్ ఉన్నాయి.
అవునవును ఇప్పుడు ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ కి బెస్ట్ మూవీ.
అవునవును నిజంగా చెప్పాలి అంటే ఇలాంటివి చూస్తానన్నా మారుతారేమో.
మార్పు చూ ే మన లోపల అనిపించాలి ఇలాంటివి చూస్తూ ఉంటే అనిపిస్త ఉంటది జనాలుకు ఏదో ఒక టై అనిపిస్తు ఇప్పుడున్న న్యూక్లియర్ ఫమిలీస్ ఏంద అవసరానికి ఫ్యామిలీ కావాల్సి వస్తుంది.
వే మోటో త ఉన్నారు ఆ కొంచం ఏజుడు మళ న్నా పట్టించు అస ఏంట ఇ సమాజం ఇంత మారుతున్నా రాకేష్లలో జర్నీస్ చేసినా గానీ కొంచం కూడా మార్పు ఉండట్లేదు. అవునా జానాలు తగ్గట్టు ఉండాలి. ఆ అప్పుడు అంటే వెనకే టై లో అత్తారింటికి వెళ్తే ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ నే చూస్తున ఇప్పుడు ఇద్దరుూ సమానంగా చేసిన. ఇప్పుడు ఇద్దని పేరెంట్స్ ని చూసుకోవాలి ఆ మీ పేరెంట్స్ మా పేరెంట్స్ అని అనుకోద్దు ఇది. ఆ ఉమెన్స్ కి కొంచెం ఈగో స్టిక్ గా అనిపించి కొంచెం అట్లా ఉంటున్నారు, మీ ఫ్యామిలీస్ చూసుకోవాలా. మా ఫ్యామిలీస్ కావా మా అమ్మ నాన్నులకారా నన్ను పెంచలేద చదివించలేదు ఇ నేను జాబ్ చేయట్లేద సంపాదించట్లేను. నాకేన్ తక్కువ న ఎందు చూస్కోవద్దు అ అే
ఇంట్లోనే ఉన్నారు
జ్ఞానం పెరుగుతు
ఉంటే జ్ఞానం పెరుగుతుం అనుకుం టునంగానే దాంతో కటు
చెయ్యాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అండర్స్టాండింగ్ అన్నిీ ఈ ఈ టై లో ఉంటేనే చేస్తా ఎవరికి వాళ్ళు వీళ్ళు మంచి అది చెడు అ అట్లనే ఏం లేదు జెంస్ కి జెంట్స్ కి ఉమెన్ కి ఉమెన్ కి న్యూట్రల్ గా లేదు ఎవరు లైఫ్ వాళ్ళది బ
కోవాల సలకి పళ్లనకు సంవత్సరంకి రెడు సంవత్సర అకి
పిల్లలు పుట్టినంక డివర్స్ డైవర్స్ పిల్లలు అడుగుతే
డివోస్ డివోస్డ్ ఎఫ్. ఐ. ఆర్ ఫైల్
అవునవును మన ఏంటి మన టాలీవుడ్ లో ఫేమస్ జంట అని సమంతను, నాగచైతన్య అనుకుంటే. లాస్ట్ కి వాళ్ళే డైవర్స్ తీసుకొని హో ఈ సమాజానికి
మెసేజ్ ఇచ్చిళ్ళు నిజంగా అసలు వాళ్ళు చెప్తుంటే ట్రోల్స్ ఏమో ఏ ఫేక్ న్యూస్ ఏమో అనుకున్నాం. గాని లాస్ట్ ఇది తీసుకొని అయిపోయేదాకా కూడా అసల్ కి అదొక ఆ ఇదిలానే ఉం
ఉహు ఆహా ఫన్నీ అసాలు వాళ్ళ దాన్ తోటే ఇగా మిగత వాళ్ళ అందరూ. ఇష్టం వచ్చినది తీసుకున్నారు. తుందిన అడిగిందా
పెళ్లి చేసుకుంది.
అసలకి ఫెంటాస్టిక్ అసలుకి ఎవరి లైఫ్ లో వాళ్ళు లేకుండా
కొన్ని రోజులు టాటా గురించి, ఆళ్ళ ఫంక్షన్, ఇల్లా ఫంక్షన్ ఇద్దరు అటెండ్ అయ్యిల్లని, నాగ చైతన్య అదని వాళ్ళ ఇద్దరు
దన్
ఆల్మోస్ట్ కొన్ని రోల్స్ అయితే మొత్తం మీడియా మొత్తం వాళ్ళయ్. ఇది అంతేమోగాని వాళ్ళ సెలబ్రిటీస్ కన్నా. ఇలా ఈ సినిమాలతో సెలబ్రిటీస్ కాకుండా ఈ డివోర్స్ తోటి ఇంకా పెద్ద సెలబ్రిటీస్ అయ్యిల్లు
ఆహా అంతే అంతే అవును ఉహ్మ్ ఇంకా ఇంకా ఈ మన టాలీవుడ్ లో కాది. అహ్మ్ ఇదేంటి కోలీవుడ్ లో కూడా ఎవరు విజయ్ దల్ దళపతి ఇగే మైంది మంచి లక్ కలిసి వచ్చింది. మేబీ విడిపోయినంకనే నెక్స్ సీ. ఎం అయినట్టుండు అంటే మీరు పోతే బాగుపడతావ్ అనేసి డివర్స్ ఇచ్చేసా ఉహు నిజమే పాపం
నిజమే పాపం
మస్తు తిం పనింది
మస్త్ ఫీల్ అయింది
అవునవును పాప ఆమె ఒక అప్పుడేమో మొత్తం ీల పడిపోయింది అదే ఇక్కడ ఏంటి హోటల్ ఇష్యూ వల్ల ఇష్యూ వల్ల పెద్ద డల్ అయిపోయింది ఇప్పుడేమో సీఎం వల్ల పెద్ద తోపు అయింది
ఈ చేతిలో ఫుల్ సీమాల ఇక్కడ సీయము ఇక్కడైై
అంతేనీ రోజస్ ఉన్నా లేదా
బోల్స్ ఉన్నాయి కదా అంత ఈజీగా ఉండదు ఎప్పుడు ఏంజాయ్ చెప్పండి రోజు ఉనే ఇవిటీవి ఉంది కదా సైట్లో ఎన్ని రోళు ఉంటారు అని కొంచెం ఎక్స్పీరియన్స్ లేదంటుంది దళపతికి కొంచెం రాజకీయాల్లో ఎక్స్పీ
చి
స్ ఉన్న వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం సూపర్గావ్.
ఇడసిలో మంచి సపూడు ఉందిగ బట్టి ఇంక ఇప్పుడు వాళ్ళ కొడుకు మంచి డైరక్షను మీరు రే భట్టి సందీప్ కిషోర్ ది ఒక మూవీ డైరెక్షన్ చేస్తుండు
ఆ అవున్ యాక్షన్ థ్రిల్లర్ ఆన్నారు మ్మ్ హ్మ్ అదే ఈమె డైరక్షన్ చేస్తుండు అట అవునా హ హ మొన్ననే సెన్సార్ కంప్లీట్ అయిపోయింది ఓకే ఓకే చూడాలి ట్రైలర్ చూద్దాం ఎట్లా చేస్తుండో ఏంటో మ్మ్
అట్లా సి సినీ ఇండస్ట్రీలో ఒక ఇది ఇంకా చిరంజీవి ఇంకా మూవీ తీస్తుండు
అట్లా మోవ్ ఉమ్
మూవీ హ్మ బాగావద్దు
ఎవరూ చూస్తారో ఏమో ఆయన వి కాకపోతే మన మమ్మీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ టైప్ ఉంటుంది అని సి మొన్న మనశంకర్ వరప్రసాద్ కూడా కొంచెం హ్మ బాగుంది ఫస్ట్ టైం చూసినప్పుడు నియవ్వా ఇదే నా పిచ్చిది సెకండ్ టైం చూస్తే కొంచెం క్రేజీగా అనిపించి ఏమంటే అన్ని మూవీస్ ఒకేలా అనిపించినాయి్ అవును ఫస్ట్ టైం నాకు కూడా చూసినప్పుడు కొంచెం కొంచెం కొంచెం పర్లేదు కొంచం డిఫరెంట్ గా ఉందండి వచ్చిన తర్వాతి ఈ ఈమె మొత్తం
కొంచెం కొంచెం ఫర్లేదుపిచింది అది ఏంటిది అజిత్ ది ఉన్ను నయనతార మూవీ ఉంటది చూడు హా అదేదో ఆ ఆరిరో ఆర ఆరిరో ఆ సాంగ్ ఉంటది చూడు సేమ్ అట్లనే అనిపించింది కొంచెం డిఫరెంట్స్ అక్కడ ఒక్కటే అమ్మాయి ఇక్కడ ఇద్దరూ పిల్లలు వీళ్ళని ఇక్కడ వాళ్ళ ఫాదరు అక్కడేమో
హూ అది దానికే నచ్చక వెళ్ళిపోయింది సిమిలర్గున్నాయి అవునవును కొంచెం ఆ ఈ డాడీ మూవీస్ అవి ఇవి కొంచెం హూ మిక్స్అప్ లెక్క అనిపించింది సేమ్ కాన్సెప్ట్ లెక్క అనిపించింది కొంచెం డిఫరెన్స్ ఉందేమో లాస్ట్ కి కొంచెం హు వెంకటేష్ ఒచ్చినంక కొంచెం సీన్ డిఫరెంట్ గా ఉందేమో తెలియదు కాగాని ఇ లాస్ట్ కి ఫినిష్ కి చాలా చిల్లి సిల్లీగా అనిపించింది అవునా అదే ఏంటి మందు నేర్పియడం తాగడం అదే అదే ఇంటర్ ఫెయిల్ అయితే ఎట్లా తాగాలి నేర్పించిన సీన్ ఆ అవునవున ఆ సీన్ ఎ చాలా చీప్గా అనిపించింది అ ఏం మూవీస్ అంటే అన్ని ఈక్వల్ అయిపోయినాయి ఇయల రేపు మూవీస్ మంచిగా ఫీల్ అయ్యే మూవీస్ ఏం లేవు
ఇగ కలికి కొంచెం డిఫెరెంట్ అనిపించింది గని ఇంకో పార్ట్ టూ కోసం వెయిటింగ్గని అది ఇప్పట్ల అంతలా వచ్చేట్టులే ఉహు అవును నువ్వు నిజంగానే ఆ కలికి ఎప్పుడయిందో స్పిరిట్ అన్నావ్ స్పిరిట్ రిలీజ్ అయిందా వాడి మూవీస్ రావాలంటే రెండు మూడు సంవత్సరాలకోసారే ఓస్థాది అవును నిజంగా ఇంకా ఎట్లనే అనిపిస్తుంది భారీ బడ్జెట్ అంటారు ఆ రాధశ్యామి కోసం కొన్ని రోజులు అయితే వెయిట్ చేసినాం
హ జూతివితగా గట్ల గట్ల మొదలై ఆటర్ఫ్లోప్ అయ్యిగుసుందీ హే అవును రాధేశ్యామ్ మీద ఎక్స్పెక్టేషన్ ఉండే కొంచెం డిఫరెంట్గుంది స్టోరీ గానీ అర్థం కాలే అది డైరెక్టర్ నరేషన్ లో ఇబ్బంది డైరెక్టర్ తీయడంలో తప్పు తీసిండు లేకపోతే కొంచెం బాగుంది అంటే ఇగ ఆ కొంచెం డైరెక్షన్ లో తీసే యాంగిల్స్ బాగున్నాయి కానీ అర్థమయ్యేలా చెప్పడంలో ఉంది
ఆహా హా నీకు అర్థమయ్యేటట్టు చెప్పలా అదే మరి టాలెంట్ అంటే ప్రేక్షకులకి అర్థం కావాలి నువ్వు దిగి సప్పడేక
నాకు అర్థం అయితది ఆ వాడు తిత్తనే అర్ధం కాలే నేను తీస్తే నిక్ అర్థం అవ్వుదా